హలో హలో వినప్పుడుతుందతే హలో అరే విన్ వినపడుతుందా
హలో
హలో హలో హలో ఆ
ఆ అక్క వినపడిస్తుందా వినపడుతుంది రా ఆ వినపడిస్తుంద ఆ వినపడుతుంది
ఎమ్ ఫుల్ బీజీ అయిపోయినవు ఫుల్ బిజీ అయిపోయినావు కదా అంటి ఏ వినపడ్డం లేదా నీకి
ఏం చేసాం ఆ వసంధి
ఆ మ మార్నింగ్ నించి ఫుల్ బిజే బిజీ ఎమ్ ఫ్రెండ్స్ వచ్చిండరా ఏమి
వచ్చారు
తిన్నావా లేదా ఇంకా
ఏం చేస్తానవు
ఎమ్ లే
ఆ అయిపోయినా ఏవో ఏమొ నేనా తినడానికి వచ్చాను సాంబార్ కాగాబెడతాను
అవునా అమ్మ ఉందా షాప్ లో
ఆ అమ్మా ఉంది
అనాడిబుల్
ఎమ్ చేస్తవుఅంటే
మార్నింగ్ నుంచి కాలి కూర్చునున్నా
పొద్దున్నే నుంచి కాళీ ఆ వ వెబ్ సిరిస్ చూస్తావా ఆది
అనాడిబుల్ చూలే ఏది ఇది మా ఇంటి బంగారం మూవీ చూస్తున అంతే అప్పుడు చూడలేదు
సరే
సమంత ఆ కొట్టమను
సరే
ఏ ఫోన్ కనీ మ ఏ ఫోన్గా మ
రీసెంట్ గా కావచ్చు
ఆహా
అలా ఏంలేదు ఎప్పుడు తేలేదు ఇవా ంట హీరోనా హీరోయిన్ టైప్ ఆ
ఆ మము వచ్చేసి హీరో ఉన్నాయి అనుకుంటాం వచ్చేదానికి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు దాంట్లో ముందుగా
సొంతం
సెకండ్ హస్బండ్
రెండో ఆయిపను
ఆ రెండ ఐపా బావుంది పర్లే మది
ఏమి అంటే ద స్టోరీ
స్టోరీ ఫామిలీ గురించి ఫ్యామిలీ గురించి ప్లస్ వచ్చేసి అంటే ఫ్యామిలీలో ఎలా ఉ అలా ఏమి అమెది ఆమె ఫైట్ చేస్తది అంతే ఫ్యామిలీ కోసం ఆమె గురించి ఎవరికి తెలిసిండదు
ఉ
ఆ తెలియకున్నట్టు మ్యారేజ్ చేసుకుంటది మ్యారేజ్ అయ్యి వీళ ఇంటికి వచ్చినప్పుడు అప్పటి నుంచి అమె కథ స్టార్ట్ అవుతది
ఉహు
పర్ల బాగుంది మరి అనుసూయ ఉంది ఆ అనుసూయ అంట మీయమ్మా ఎవరా ఆయమ్మ నేను కొత్త దీన్ యాంకరింగ్ చేస్తడు చుడండి నేమ్ గుర్ప్పొస్తుంది
యా ఆహా
ఊ బాగుంది ఎక్కువ విలన్ కారెక్టర్ ఏం లేదు బాగుంది
ఫైట్స్ ఏమన ఉన్నాయా మామ్
ఫైట్స్ ఆ మీద ఉన్నాయి అంతే ఆల్ లాస్ట్ ఎండింగ్ లో ఉందంతే
ఆహ అవి ఉన్నా అట్లేద
ఊ ఊ పైటిన్గ్ ఆమెద ఫైట్ మొత్తం ఆమెనే ఉంటది
ఆ ఆ ఆయమ్ చేస్తదా ఫైస్ట్
ఆ ఫైట్ ఎంతా ఆమెదే ఉంటది
బ
బాగుందును
బాగుంద ఎంతసేపు ఉంది
టోర్స్
మేడం ఎండు గంటలా అంతేనా
అంతే సాంగ్సు ఎక్ టూవన్లే వన్ టూ న ఉన్నా అంతే టూ సాంగ్స్ ఏమో ఉన్నాయన తింటండు
ఆహా
మూవి బాగుంది నేను నార్మల్గా ఎన్ చూస్ సో అంటే ఇన్స్టాలో చూసుకుంటూ ఉంటే అప్పుడు నాక ఎవ్వె ఆ సాంగ్ నుంచి మూవీ చూద్దాం ముందు అనేసి ఈ మూవీ బ్లాస్ట్ నో ఓపెన్ చూస్తే దీంట్లో రాలే మూవీ బ్లాస్ట్ లో
ఆహా
దీంట్లో రాలేదు జియో హాస్టర్ల్లో రాలేదు మూవి చెక్ చేసి మళ్ళీ దాంట్లో చూస్తే దాంట్లో అయితే అయితే రిలీజ్ అయిన ఒక త్రీ ఫోర్ డేస్ క వచ్చేస్తది
ఆ ఈ ఆడు సినిమా ప్రమోషన్కి వచ్చిందమ్మా ఆదివారం ఏనేది వె అడ్వటైజ్ చేస్తాం
హ ఇంకేంమి ఇంకా మూవీస్ ఆ ఇంకంతే మూవీస్ స్టాప్ చేస్తుదా ఆమె గుడ్ నట్ గుడ్ న్యూ గుడ్ న్యూస్ ఆమెకే మప్పుడు
ఎలా చెప్తువ్
సినిమా బాగుంది ఏమై అ
ఎం బాగుంది అంటే బోరింగా ఒకే ఎన్నిసా
బోరింగ్ ఏం లేదు
ఎన్ని సార్లు చూడొచ్చు
ఒకసారి చూడొచ్చు
వేరే వి చూనాసింట మీర
ట్వంటీ నైన్ మూవీ చూస్తా అంటే మళ్ళీ ఎందుకు వద్దలే అనే చూతాయి
ఏమయినది
ఆ అది వేరెలె స్టోరీ చూస్తూ ఉంటే ఇంకా ఎందుకు మధ్యలోనే ఆపేసి ఊరికే ఒకదా
ఏమి అది
అంతే ఫ్యా కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్
సినిమానా
ఉ
ఏమ అదే ఇరవై తొమ్మీద
ట్వంటి నైన్
అదే ఇరవై తొమ్మిది
ఆ
అంటే ముప్పై కదా వచ్చేది ఇరవై తొమ్మిదాని
ఏ ఇరవై తొమ్మిది అంతే మూవీ నేమ్ అది
ఆహా ఇవ
ఏమో నేను కొత్తగా చూస్తున్నాను
కొత్తగా చూస్తానవా
ఆ మల్ల ఎక్కువ మూవీస్ చూడం కాబట్టి సో నేను కొత్తగానే చస్తుానుటు ఉన్నా
నువ్ చూసే ఎలా
పక్కువ నండి వేస్ట్ వంటంది
మీరు చూసారు కదా మీరు ఎప్పుడన్నా
ఇప్పుడు వేరు అంటే ఏమైనా సీన్స్ వచ్చినప్పుడు అవి ఏమన్నా కొంచ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయంటే
అహ సరే సరే ఇంకెవరు అడ సినిమాలో అయమ్మ సమంత తీసర్లో
అంట
ఇంగా
చెప్ చెప్పేసింది లీవ్ అనేసి
మ్మ్ ఇంకా కొత్త కొత్త ఆస్ సరే ఏమైన
మ్మ్ పెద్ది మూవీ కన్నా ఇదే బాగుంది
చూసావా పెద్ది మూవీ
ఏ చూలే ఏం బాలే నచ్చలే నాకది మూవీ
ఇయ్యే మరి అదెట్లా మ్మ్
అది స్టోరి వచ్చొద్ది వాడు గేమ్స్ లో ఉంటడు ఆ ఫస్ట్ క్రికెట్ దాన్నుంచి వస్తాడు తర్వాత దాంట్లో లేకున్నా మట్టి కుస్తీకి వెళ్తాడు దాంట్లో నే మళ్ళా ఆడితప్పుడు ఏమైతుంది వాడికి లెగ్ డ్యామేజ్ అయితది పైన పైన లెగ్ డ్యామేజ్ అయితది
యాదాంట్లో క్రికెట్ కుస్తీ ఆడినాడా
ఈ ఆడినప్పుడు
ఆ
ఆడినప్పుడు అది డ్యామేజ్ అయితది ఫైనల్స్ లో పోడు
అ
ఇంటికి వచ్చేస్తాడు అంటే వచ్చేసి రై పట్టాల కోసం అని రైల్వే స్టేషన్ కోసం పోరాటం చేస్తాడు
ఆహా
మ్మ్ అది క్యా అది దాని నుంచి ఒకరు చనిపోతారు చనిపోయినప్పుడు వీడు కసితో ఆడుతాడు అది ఆ దాంట్లో ఫైనల్స్ లో కూడా వీడు ఆడడు అంటే త్రీ డేస్ కోమాలో ఉండిపోతాడు వీడు
ఆ
బెడ్ పైనుంచి లేయకుండా ఫైనల్స్ అయిపోయిన త్రీ డేస్ తర్వాత వీడు రేపే నేను ఫైనాల్స్ ఉంది వెళ్ళాలా వెళ్ళాలా ఇంకా. నువ్ పనికి రావు అని చెప్పేస్తాడు వాళ్ళ కోచ్
ఆ
నిజం చెప్పినప్పుడు వీడేం చేస్తాడు ట్రైన్ లో వచ్చేసేటప్పుడు లెగ్ని ఆ ఔట్ సైడూ హోల్ ఉంటది కదా దానికి ఫాస్ట్ గా వచ్చే రైల్ నూ ఆ లెగ్ బయటికి పెడతాడు కట్ అయిపోతది లెగ్
రామ్ చర
ఆహా..
కట్ అయిపోయినాక ఇకా మళ్ళీ వాడు రన్నింగ్ బెస్తే హ్యాండిక్యాప్ట్ టైపు రన్నింగ్ రేస్ కి స్టార్ట్ చేస్తారు. దాంట్లో నుంచి విన్ అయితడు వాళ్ళురికి రైల్వే స్టేషన్ వస్తది రైల్వే స్టేషన్ వస్తది రైల్వే స్టేషన్.
ఆ సరే అ ఉండేదా
ఆ సరే.
బాయ్.